ఆ
బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా ఏం ఏం చేస్తున్నారండి
ఏం లేదు టీవీ చూస్తున్న మీరేం చేస్తరు
మేము ఇప్పుడే తిన్నామండి అన్నం తినేసి ఖాళీగా కూర్చున్నాంమండి ఏం చేసురు మీరని చేసిన పోను
మేం కూడ తిన్నాం
సరేండి
ఈరోజు పప్పు దొండకాయ ఫ్రై చేసిన
పప్పు తొండకయ్ ఫ్రై చేసిరా
మీదెం కూర ఆ అందరు బాగున్నారు
మాది ఈరోజు మాది కూడ పప్పు ముళక్కయ అండి
అవునా పిల్లలు స్కూల్కి వెళ్లిళ్ళు
అవునా ఎంత చదువుతున్నారండి పిల్లలు మీరు పిల్లలు
ఒకయనా ఫోర్త్ ఒకయనా సెకండ్
అవునా పిల్లలు బాగున్నారండి
వర్షాలు పడుతున్నాయ మీ దగ్గర
మా దగ్గర వర్షాలు లేవండి బాగ ఎండ కొడుతుంది రాత్రి కొంచెం పడింది ఇక పర్లేదు ఇప్పడు వరకు పర్లేదు ఈ రోజు బాగ ఎండ కొడుతుంది
మా దగ్గర కూడ వర్షాలు లేవు
వర్షాలు లేవు ఎండ బాగ కోడుతుంది అసలు ఇబ్బంది ఐతుంది బాగ ఎండ కి
పెట్టుకునేటోళ్ళు వ్యవసాయం చేసుకుంట వాళ్కి ఇబ్బంది
మీకు మీకున్నదా అండి వ్యవసాయం
ఆ ఉంది గాని మేము పొలం
పొలం చేసుర్ర
ఉ
అవ్. మరి పిల్లలకి ఏం స్నాక్స్ పెట్లేదండి.
ఆహ్ తినే వెళ్తారు ఇంకా స్నాక్స్ అంటే వాళ్ళు ఇప్పుడు తీసుకపోతే ఇప్పుడే తింటారు ఇక మళ్ళీ కోసేపు. ఏం తింటారు.
అవునా. మంచిగా చదువుతారా అండి పిల్లలు మీ పిల్లలు.
ఆహ్ బానే చదువుతారు పోయిన ఇయరు శ్రీచైతన్య అంత టూ ఇయర్స్ శ్రీచైతన్యల ఎసీ ఇక్కడ ఊళ్లో ప్రైవేట్ స్కూల్ ఉంటది అందు ఈ సారి డౌట్ స్కూళ్లో వేసిన.
ఆమ అవునా.
బాగా డబ్బులు తీసుకుంటారు వాళ్లు ప్రైవేట్ స్కూల్లో.
అవునండి మా పిల్లలకి కూడా బుక్స్ కి పదిహేను వేలు అయినాయండి.
ఏ ఏ క్లాస్.
మా బాపు థర్డ్ క్లాస్ అం అది మూడవ తరగతి మా పాప ఒకటో తరగతి. అండి.
అవునా.
హలో.
మా వాళ్ళకి కూడా మస్తు డబ్బులు అడుగుతాండ్రు.
బాగా అడుగుతుంరండి వాళ్ళ స్కూల్ ఫీజు. ఇదే లక్ష దాటుతుందండి. బుక్స్కే పదిహేను వేలు అయినయండి. ఈ రెండు రోజులు అట్టలేేసామండి వాళ్ళుబా బుక్స్ చదువుతరో చదువరో ఒకటి చాలా బుక్స్ వచ్చినాయండి.
ఎట్లా ఏ స్కూలా.
పిల్లలు మహర్షి స్కూల్ చదువుతున్నారండి.
మహర్షినా. ఇప్పుడు స్కూల్ కు పంపిస్తున్నాం ఇడ కూడా బాగానే చెప్తున్నాలు గవర్నమెంట్ స్కూల్ కూడా.
మేము కూడా అట్లానే అనుకున్నాం అండి కానీ మా మా ఆయన అంటుండు కదా పిల్లలకు అయితది ఇప్పటిదాకా. ప్రైవేట్ లో వేసిన్ తర్వాత ప్రైవేట్ లో వేద్దాం తర్వాత గవర్నమెంట్ స్కూల్ లో వేద్దాంమని అంటుండండి. వాళ్ళకాట పునాది గట్టిగా ఉండాలట చెప్తూంరు అట్లా.
అట్లానే అంటర్లేగాని మేము కూడా అట్లనే అనుకున్నాం గాని. ఫీజులు ఇద్దరికం.
అవునా అండి మీ పనులకెళ్లి బాగా ఏ పని బాగా చేస్త. సరేనండి.
మేమా మేము రంజాన్ చేస్తాం బాగా.
అవునా ఇప్పుడు మీకు. ఇక మొహరం పండుగ దగ్గరలో ఉందండి.
ఆహ్ అవునవును.
మీరు మొహరం ఎట్లా చేస్తారండి ఈ పండుగ గురించి ఎక్కువ తెలియదు అండి మా ఊర్లో అంద. చేస్తారు గానీ తక్కువ చేస్తారు.
పీరిల్ నిలబడతారు కదా.
వీళ్ళదేనా.
ఉమ్ పీర్లదేమో.
అవునండి.
అనీ క్యాలండర్లా ట్వంటీ సిక్స్ రేపు ఉన్నది కొంతమంది ఆల్రడ నిలబెట్టిరానంటాల
సర అటే కదండి మా ఒకొక్కరు చెప్పారు
ఆ రోజులు అంటే ఇట్లా నిలపొడుపు కనిపిస్తుది మాకు మా
అవునా అండి
పండే అంటే ఈ రోజు నైట్ నిల్లప్పుడు పనిపిస్తే తెల్లారి పండగ చేస్తారుట్టే ఇ మన
అవునా మీ రంజాన్ సేమయాలు చాలా బాగుంటాయండి మాకు మా గల్లీలో ఇద్దరు ఉన్నారు వాళ్ళు బాగా వాళ్ళు మస్తు చేస్తారండి
అవునవును రంజాన్ సేమియాలు బాగుంటాయి మళ్ళీ మిగతా రోజులు రావట్ల
అవునండి మస చెస్సారండి మా పిల్లలకి కప్పులు పంపిస్తారు బాగా చేస్తారు అన్ని వేసి చేస్తారు బాగా వేస్తారు
అవునువు ఆ రోజు బాగుంటాయి సేమియాలు
ఆ రోజ అంటటు మీకు తినవద్దిగాదటుగాండి
ఆ రోజు అంటే ఇక వా సింగ్ ఉంటాం క అదే ఒక పొద్దులు ఉంటాం కదా రోజంతా నెలంతా ఆ రోపు పొద్దున్న నుంచేనే ఇక మేమే చేస్తాం కాబట్టి అమ్మాజ్ పోయొచ్చి ఇట్లా అందరి బందేసరికి ఇక ఏ ఎంతైనా పొద్దు పొద్దున సేమియా తాగాలంటే ఏం తాగుతాం
అంతేనండి మాకు ఇక్కడ మైబా సైడ్ ఇటు ఈదుల పుష్పల్లి సైడ్ ఉంటదండి ద్దరగా ఉరుసు పండగ బాగా చేస్తారండి మీ ముస్లిమ్స్ వాళ్ళది బాగా అంటే చాలా బాగా చేస్తారు మా ఊళ్ అంటే ఆ ఊర్లో ఆ ఊర్లో చాలా బాగా వస్త టాండి ఎప్పుడైన ఎల్లారా అండి
బాగా చేస్తారని తెలుసు కాని వెళ్ళలే ఎప్పుడు
ఆహ అదే అదేనా అండి మీకు పెద్ద పండుగ
మాకు రంజాన్ పెద్ద పండుగ తర్వాత బక్రీద్ తర్వాత మొహరం
ఆ బక్రీద్ ఎట్లా చేస్తారండి మరి
బక్రీదు అంటే ఇప్పుడు చూ అంట్లే చనిపోయిన వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి బియ్యం ఇస్తారు
అవునవును మాక ఎట్లా అంటే మాకు అమావాస్య ముందు పెద్దలకి ఇస్తారండి అట్లా పెద్దలు కలుపుకుంటా అ
మీ ద హిందూ ద అంటే ఇట్లా అంటారు మాది అంటే బక్రీకి పెద్దల పడుగని ఊదేస్తామంట
అవునా అండి మరి మీరు ఎప్పుడ మటన్నా మీ మటన్ ఏనా అండి
మాది కాదు యాటా ఊదు అబి అది కుర్బాన్ ఇత్తానికి పాతయ ఇత్తానికి మటన్ అంటే నే అ
అవునండి
మా మట్టన్
ఆ
మా మటన్ బక్రీద్ రోజు తెల్లారికి కోస్తారు ఆ రోజు కోయ్యారు
అవున అండి మరి మీ సేమ్యాలు మాకెప్పుడు పంప్తారండి నేను గుడా దినాలి గదా మీ చేత్తో పంపిచిన సేమ్యాలు పంవిద్ అంటే అదేంటో అండి మీ మీ సేమ్యాలు టేస్ట్ వేరే వేరే ఉంటదండి మా సేమ్యాల రుచి వేరే ఉంటది
అవునవును మళ్ళీ ఆ రోజొచ్చినట్టు మళ్ళీ మిగతా టైమ్ లో గుడ రావు సేమ్యా
అవునండి
ఆ ఆ రోజు బాగుంటాయి స్పెషల్ అనిపిస్త్
మరి మీరు ఎండాకాలం ఎటైన ఎళ్ళిరా అండి
ఎండాకాలం మొత్తం అమ్మ వాళ్ళింటికాడే ఉన్నాం ఈ సారి
అవునా
టే మా తమ్ముని పెళ్లి ఉన్నది
బా జరిగిందా అండి మరి పెళ్లె
ఆ ఆ తమ్ముడి పెళ్లి ఉంటే అక్కడే ఉన్నం మళ్ళీ వచ్చు మళ్ళీ వొడ్లమ్మినం మళ్ళీ బొయినం పనార పండుగకుంటే ఇగ మళ్ళీ ఒక టెన్ డేస్ అట్లా కొన్ని రోలు అక్కడే ఉన్ ఉన్నం ఈ సారెక్కువ
అవునండి మీ పెళ్ళిళ్ళు గుడ బలే ఉన్ అన్ని బుర్కాలే ఏసుకొని వెళ్తారు కదండి మాకేం అవ్పడ్
ఆ మా పెల్లిలాజే తెర గడతరు మొత్తం బురకానే
అవునవున
కన్పించదు
ఏం గనిపించదు గానీ మీ వెల్లిలో వస్తువులు చాలా పెడతరు గదండీ
ఆ
మా గల్ మా గలిల్లో ఒక వ్య ఒకరు పెళ్లి చేసుకున్నారు ముస్లిమ్స్ వాళ్ళు వామ్మో ఎంత పెద్ద సభను పంపిచారు డీసెంట్ సభను పంపిచారండి
అట్లనే పంపిస్తరు బాగే సామాను బంగారం ఎక్కువ బెడతరు
అవునా అంటే వాళ్ళకన్నీ వామ్మో చాలా మన్ని దిండు కాంచి పంపిచిరండి
ఆ అట్లనే బిందె కాంచని చెప్పుల కాంచని బంటే బాక్స్ అ అన్నం గుడా నైట్ పెరుగన్నం గుడ అట్ల పంపిస్తా అన్ని పంపిస్తారు
అవును మీ దాంట్లో బాగుంది మీ మీ దాంట్లో ఉన్నా బావుండు మా దగ్గరి క మా దాంట్లో కట్నాలెక్కువ తీసుకుంటాయం కట్నాలు తక్ తీసుకుంటరండి ఇప్పుడెట్ల ఇంక రేట్లు ఇంకా పెరుగుతున్నా కొద్ది కట్నాలు కూడా పెరిగిపోతున్నయండి లక్ష నలభై లక్షలు అవుతున్నయి మామూలు వాళ్ళకి గుడా
ఆ మీరంతా కట్నాల్ బాగా అడుగుతా
బాగ అడుగుతురండి మీ దాంట్లోనే మంచి ఉంది
మా దాంట్లో గుడా కట్నాలు అడుగుతరులేగాని ఇంక బంగారం బోల్ సామాన్ అయితే ఇగ చాలా పెట్టాల
చాలా సామాను వామ్మో డీసెంట్ సామానంటే ఏందం ఏందండి ఓమ్మో మాకైతే వామ్మో అనిపిచింది
ఒక్కొక్క సామాను రెండు రెండు సెట్టు ఇగ సెట్టు సెట్టు ఏదైనా సెట్ సెట్ మ
అవునండి మరి ఇప్పుడు ఈ ఒ ఒంట తిన్నారా అండి మరి
ఆ తిన్నం తిన్నం తిన్న మా ఆయన పొలం కాడి వొయిండూ
అవునా మీకు పొలం ఉందండి మరి ఒడ్లు ఇట్లా ఏద నాట్లు ఏసారా అండి మీ సైడు
ఇంకా స్టార్ట్ జేయలేదు
వర్షాలే లేవుగా అండి ఏం స్టార్ట్ ఏసిరు వర్ష్
వర్షాలు అంటే ఇప్పుడు ఏట్లే ఉంటాయి గద నీళ్ళు
అహా మీకు చెరువు దగ్గర ఉంద అండి
ఆ ఏరు కాలు గాలు ఉంటయ్
అంటే మీకు పండుద్దా అండి వర్షం బడ్డా పడకపోయినా మీకు వ్యవసాయం జరుగుద్దామిన్
ఆమ్ ఆ పొలం అయితే పండుతది ఇగ పత్తి అవివి అంటే పా ఇయి కష్టం ఇప్పుడు వర్షాలే వడతలేవ్ కావట్టి ప్రతీ నెల వెట్టినోల్ గూడా ఏం మామూలు
అవునా అండి మీరే మంచిగుందండి మీకు వర్షంతో సంబంధం లేదండి ఇగ అయిపోయింది
ఆహ్
మీరు
వత్తనే ఉంటాయిలే కాలువల నీ ఇల్లు గూడా మళ్ళా ఎండిపోతే అంటే పైన సరిపోవు మళ్ళా
ఉ
వర్షం బడితే బాగుంటయ్ నీళ్ళు
మీరు ముస్లిమ్సే మీరు ముస్లిమ్స్ ఎ ఒక్కసారైనా పప్పు ఒండాలట గదండి వ వారంలో
ఆ శుక్రారం శుక్రారం
తప్పకుండా ఒండాలా అండి
అంటే ఇష్టం అంటే ఒండుకోవచ్చు ఒండుకోవాలే అని ఇగ ఇష్టం మేమైతే తక్కువ అండుతం ఎందుకన్ అంటే ఆయన క్వారీలో ఏత్తడూ అలా ఎప్పడికి పప్పు బెడతరు గదా
అవునండి ఇగ
ఆ పిల్లలు గూడా ఎక్కువ తినరు
అంటే మీదీ అట్ల ఆచారం అటండి గదా మాక్ ఒకరు చెప్పారు శుక్రవారం శుక్రవారం మీరు తప్పకుండా ఆ ఒక్క రోజైనా కొద్దిగైనా ఉన్ డాలని చెప్పారండి
ఆ శుక్రార్ శుక్రారం పప్పే వండుకుంటరు పప్పు చారు, పప్పు, ఏదో ఒకటి జేయాల. ఎన్ ఇగ ఇస్టం ఇప్పుడు అంత సెంటిమెంట్ ఎవరు పాటిత్తాల్ల
అంతేనండి మీరు ఎక్కువ ఏం వంట బాగా జేత్తరండి మీరు ఎక్కువ ఇష్టంగా ఏసే ఒంట ఏందండి. డి
నేన్ నాన్ వెజే బాగ
జేత్తారండి
ఉ
మీరు చాలా మసాలాలు ఏస్తరు బా జేస్సరండి
బిర్యానీ ఏత్త బాగా
బాగా చేస్తానండి నిజమ అండి నాకు తెలుసండి మేము నేను కడుపుతో ఉన్నప్పుడు మా ఇంటి పక్క క్కన వాలు వాళ్ళు బాగా వండేది బిర్యానీ చేసేది ఏదో చేసినా కూడా ఏం కర్రీ వండిన మస్తు వాస వాసన వచ్చేదండి మా ఇంట్లకి తప్పకుండా పంపి ఇచ్చేది మాకు
బానే ఉంటాయి మా వంటలు ఆ మా వంటలు బాగుం బిర్యానీ నాకు అంతము రాలే నె మధ్యలో నేర్చుకున్న ఓ టూ ఇయర్స్ కాంచి నేర్చుకున్నా బాగా చేతా ఇగ ఇప్పుడు
తప్పకుండా మీ బిర్యానీ మాకు పంపియండి అండి
ఆ పంపిస్తా
ఓకే అండి ఉంటానండి
ఆ